అన్నారండి ఆ మంచిన ఉన్నాం అండి ఇంట్లో పనయిపోయిందా
ఆ అయిపోయింది అయిపోయిందండి
అవును మీరు మీరంట గోవాకి వెళ్ళారంట కదా
అవున అవును వెళ్ళామండి ఫ్యామిలీతో కలిసి వెళ్సాము కజిన్ వాళ్లతో వెళ్ళాము ఆ బాగుంది గోవా అంటే చెప్పాలి గా మాటలు
అవునా ఎంత పడిందండి మొత్తం మనీ
ఇప్పు మాకైతే ఈజీగా ఫ్యామిలీ ఫర్ ఫ్యామిలీకి వన్ ల్యాక్ పడిందండి
అంతేనా
టూ ఫ్యామిలీస్ వెళ్ళాం కదా అంటే ఫుడ్ అంతఇక బయటనే తీసుకున్నాం ఈగ మొత్తం
అవునా
డు ఫుడ్ అంతా ఖర్చు కదా
అవునా ఏమి చూడడానికి బాగుందా
ఆ ప్లేసెస్ బాగుంటాయి
అంటే ఏమన్నా ఒక ప్లేస్ అట్లా ఆ
ఉందండి ఫేమస్ చర్చ్ ఉంటది అక్కడ ప్లేస్ బీచెసే బాగుంటాయిగా మనకు ఓపికుండాల కానీ మంచిగా తిరగచ్చు ఉమ్ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసిర్రు ఆ అక్కడికైతే వీల్చ జా జాన్వరిలో ఎళ్తే బావుంటది అది డిసెంబర్ లో జాన్వరిలో బావుంటది డిసెంబలోఎళ్తే ఇంకా బావుంటది ఆ ఆ ఆ క్రిస్మస్ అప్పుడు మంచి లైటింగ్స్ మస్తుంటాయి అటు గ బావుంటదిగా ఆ ఫుడ్ బావుంటది మన ఫుడే ఉంటది
ఆ అంటే ఉండి వెళ్ళగలమా చూసి ఉం
ఆ ఉండచ్చు ఉండొచ్చు మన ఫుడ్ టిఫిన్స్ మేమయితే మొత్తం మొత్తం బయటనే తీనేసినం ఇక
ఊహు
కుచక్ అక్కడ మనకన్ని ఐటమ్స్ అన్ని ఇస్తరు ఆఆ అన్ని ఉంటాయి ఇక కొత్తవి ఏమన్నా కావ ఫుడ్ ఏం తీసుకోపోల అక్కడ కొనుక్కోవచ్చు కొను కొడుగడ మనం ఫుడ్ జేస్ ప్రిపేర్ జేసుకోవచ్చు
అవునా
ఇక్కడ జేసుకోని ఇంట్లో దగ్గర జేసుకోని మళ్ళ ఆడ అంత ఎందుకని అంత బయట్ ఊమ్ బాగుంది నార్మల్ కూలుకుంది మంచిగా ఉంది
ఊహు ఏమో ఒక్
ఎళ్ళొచ్చు ఊమ్ ఆఆ బావుంటదండి కాని సమ్మర్లో గదా సమ్మర్ అంటే కొంచెం ఆ వేడి ఉంటది కదా చాలా వింటర్ లో బావుంటది ల్ ప్లేస్ అది
ఊహు అయితే వీలైతే అదే అదే ఒకసారి మీరెళ్లిరు కదా మిమ్మల్ని కనుకుందామని మనీ ఎంత అడ్జస్ట్ ఐతదా లేదా
ఊమ్ ఎళ్తాదెళ్తాది అంటే మన బడ్జెట్ లో మనం తిరిగేదాన్ బట్టి మనం పెట్టేదాన్ని బట్టి ఉంటది ప్లేసెస్ అట్లా అంటున్నా అమౌంట్ ఫుడ్ ఊ ఆఆ ప్లేస్ తే బాగుంటుంది అక్కడ అసలు టైమే గూడా తెలదు అసలు
అవునా
ట్వంటి ఫోర్ అవర్స్ ఆ వాటర్లో ఉంట బాగుండనపిస్తాది ఆ బీచ్
ఆ బీచ్ దగ్గరనా ఓకే అదే ఒకసారి మీరు వెళ్ళిర్రు కదా ఎంత అమౌంట్ ఎంత అర్జి తీసుకోవాలి ఎంత మీకు
ఆ అదే ఇక్కడ నుంచి మనం వెళ్ళి తీసుకు ఫుడ్ ఫుడ్ చేసుకుంటే తక్కువ పడుతుంది అనుకో ఆ మనం ప్రిపేర్ చేసుకు
అంటే ఎన్ని అవర్స్ పడుతుందని
దేనికి అంటే మాకు ఇక్కడ కాబట్టి ఫిఫ్టీన్ అవర్స్ ప మాకైతే వెళ్ళడానికైతే మా ఓన్ బేక్ ఆ వేకా ఆ మా పోయి వెహికల్లో వెళ్ళినాము
ఆహా ఆ ఓకే మేడం సరేలేండి మాకి మరి ఇక్కడ నుంచి ఎంత టైమ్ బడుతాది తెలియదు కదా ఒక ఎయిట్ టెన్ అవర్స్ పడుతుండొచ్చు మేబీ
ఆ ఎక్కువనే అయితుండొచ్చు మాకు దగ్గర ఇక్కడ దగ్గర కదా మీకు అక్క ఎక్కువనే పడు తుండచ్చు
హ్మ్మ్ హూ సరేలేండి ఆ ఓకే అదే ఒక మాట కను వెళ్తాం వెళ్తాంలేండి మేడం మళ్ళీ ఒకవేళ వెళ్ళలే ముందే మిమ్మని కూడా ఏదంటే కనుక్కుందాం ఆ సరే ఆ అండి ఓకే అండి ఉంటా మరి ఆ బాయ్ ఓకే ఆ